హలో అయిపోయిందా ముందుదీ సబ్మిట్ చేయడం.
హోగయ హోగయా
ఆ ఇంకేం విశేషాలు తిన్నవా
లేదు వే మా ఇంట్లో దోశా మార్నింగ్ గూ తినేశాను ఇప్పుడు చేపలు పులుసు చేశింది అమ్మా నేను తినను. నాకేంటి అని అడిగానూ నైట్ చేశిందిలే మా అమ్మ ఏం నువ్వు చేసుకోలేదా నేను ఇప్పుడే తోటలో నుంచి వస్తే చేసుకునేది తేలీదా అనింది. నాకేం వద్దులేమా నాకు ఆకలిగా లేదని చెప్పా
ఆ
ఆ మా అమ్మా బయటికి ఎళ్ళింది ఏదో పని ఉందని త ఆహా వేరే ఊరు వరకెళ్ళంది.
ఆహా
ఏందోలే అన్నీ కష్టాలు నాకే వస్తున్నాయి అనిపిస్తుంది ఒకొక్కసారి.
ఊహు కష్టాలు వచ్చినప్పుడు నిలబడిన వాడ్ డే రా గట్టి వాడు.
అంతే డైలాగులు ఇనీ దేనికి పనికిరాదు.
ఆ
హ్మా ఇంకా మరేం ఫ్రెష్ అయిపోయావా
ఆ
ఫ్రెష్ అయిపోయావా
లేదు నేను ఇంక బ్రష్ గూడ జేయలే.
ఆ తినువా అయితే ఇప్పుడు మార్నింగ్ ఇగ తిన్డానికి లేదు కదా టిఫినూ బయటే గదా బయట కూడా టిఫిన్ లేదు కదా ఫైవ్ వరకు ఓపెన్ చేయట్లేదంట గదా.
ఓన్లీ తార్సడే నంటా ఫై వరకు
ఊ అదే
హ్మూ
మరి ఎలా అయితే మిరు
ఆ ఏం లేదు మామిడికాయ తిందాం పడుకున్
ఇంకేమ్ సంగ్ హా క్లీనింగ్ క్లీనింగ్ కి వచ్చాడు హా
వచ్చింది
ఆహా హా అమ్మోచిందా
హ్మ్ ఏమ్ లేదే చెప్పు
ఉమ్ ఇంకేం విశేషాలు ఆమ్ మి ఆ అక్క వాల్ మీ అక్క వాళ బాబో పాపతో ఆడుకుంటున్నవా
ఆ రచ్చ రచ్చ చేస్తుంది ఆ పాప
స
అ పెద్దకి ఇద్దరు కొడుకులున్నారు పాపున్ మా పెద్దకుంది మా పెద్దక్క వెళ్ళిపోద్ది ఈ రోజు వాళ్ళిన్టికి
ఉమ్ దగ్గర్ నేనా
ఒక ఒక్ ఒకట్నర గంట పట్టుది బస్లో లేక్పోతే వన్ అవర్లో యెల్పోతారు మా చిన్నక్కగూడన్తే ఇంచుమించు వన్ అండ్ హఫ్ అవర్ పట్టుది అంతే ఎల్పోతారు
ఉమ్ హు
ఒకరిని ఇటు సైడ్ ఇచ్చాం ఒకరిని అటు సైడ్ ఇచ్చాం
హ్మ్ హు ఇప్పుడు మీ చిన్నకొడిఇయాల్నె పోయిద్దా నీక్ బోర్ కొడుతది మళ్ళీ
వు
ఉమ్ హు
మా అక్కిడే వుంటది వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు
ఆహా ఆహా
వాత్తోలింట్లొ చూసుకునే వాలేరు
మాక్క కూడంతే హు మాకొచ్చి సిక్స్ మంత్ అయింది సిక్స్ మంత్స్ కాదు యయిట్ మంత్స్ అయింది
మా పాపకి యయిట్మంత్ వసుద్ది
ఆహా మ ఆ మా అక్క వాళ్ళ బాబుకి నిన్ననే సిక్స్ మంత్స్ అయ్యి సిక్స్ డేస్ అయింది అన్న ప్ర్రాసన్ చేస్నర్
సిక్స్ మంత్స్ అయిందంటె ఎయిట్ మంత్స్ అంటవెంద్రె ఈ గొర్రె
ఎహె మా అక్కోళ్ల బాబుకన్నా అక్క
ఓకే
హ్మ్ హు ఇంకేం సంగత్లు
చెప్పాల్ రే అంత బానే వుంది గా
ఆ అంతా బానే ఉన్నా అక్క
సింక్ పని చేయట్లేదంట సింక్ లో వాటర్ పోవట్లేదంట
అయ్యో అవట్లేవ అని చెప్పి మొన్న టీచర్ మొన్న చెప్పింది పాపం లావణ్య అంది వాష్ చేసుకుంటారులే ఈడ ఆడనే వాష్ చేస్తున్నాం అదే ఏందో మరి స్ట్రక్ అయింది కావచ్చు
ఉమ్ చెప్తున్నా వినట్లేదంటా ఆంటీ
ఆంటీ కొంచం ఓవర్ ఆక్షన్ చేస్తుంది వస్తున్నాయి థింక్ క్లీనింగ్ చేయడానికి ఆయన వచ్చిండు అటు సైడ్ బాల్కనీ ఉంది కదా అదంతా బాలేదు
అవునులే చేసిండా
చేయలేదు చూషి పోయిండు
ఎంత చేసినా అదంత వాటర్ వో తుం
అది ఎంత బాలేదు అవి ఎంత వాష్రూమ్ పోయినాయి అవి ఏంటి పావురాలు
ఆహా ఎంత ఆయినా దుమ్ము పడతానే ఉంటది ఆడా
అవును ఉమ్
ఇంట్లో వస్తది గమ్ము
హమ్ అదంతా బయట నుంచి అలా వచ్చి ఇంకా మనకు డోర్లు ఉంటాయి కాబట్టి ఆడ ఆగిపోతది
ఎ అన్న
హా
అలా దుమ్ము వస్తా ఉంటది
ఉమ్
ఉమ్
హమ్ ఏం విశేషాలు
చెప్పాల రే ఏముంది వెళ్తున్నావు ఈసారి అమ్మవారికి అమ్మవారు వెలి నువ్వు కూడా సండే
అ ఆ ఈ సండే పోతా వీళ్ళు లాస్ట్ అంట కదా మళ్ళీ నాకు తర్వాత తెలివదులే పోమన్
అన్నా
రా పోదాం దా మళ్ళీ తర్వాత అయితే నేను ఒక్క అను లేను అప్పుడు పోయినప్పుడు అనుకున్నా అంత మంచి అయితే మళ్ళీ ఎప్పుడైనా వస్తా లే అని మొక్కుకున్నా అంటే ఇట్లా అన్ని ఇన్ని సెవెన్ వీక్స్ అట్లన ఏం మొక్కోలేదులే గాని
నేను ఈ ఈసారి పోతే థర్డ్ థర్డ్ టైమ్ వెళ్ళినట్టు అనమాట
ఆహా
టూ టైమ్స్ వెళ్ళా నేను ఫస్ట్ టైం వెళ్ళాము వీళ్ళతో వెళ్ళలేదు ఆ నన్ త్రీ టైమ్స్ రూ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు తిరిగా నేను రెండు సార్లు వెళ్ళానా మూడు సార్లు వెళ్ళాను నేను నాకు గుర్తులేదు ఫస్ట్ టైమ్ ఓ మా కొలీగ్స్ ఉన్నారు కదా ఎక్స్ కొలీగ్స్ అందరు
ఆ
వాళ్ళతో వెళ్ళాం అనమాట నేను ఆ పొట్టి పిల్ల ఆ పొడుగు పిల్ల మేం ముగ ముగ్గురు వాళ్ళ ఫ్రెండ్ అదే మా ఎక్స్ కొలీగ్స్ వాళ్ళు ముగ్గురు
ఆహ నా పక్క నా పక్కన పొడు పిల్లోడు వచ్చిందా
ఆ
ఆహా
మేము ముగ్గురం ఇంకొక అమ్మాయి ఇంకొక ముగ్గురు అబ్బాయిలు బైక్ లో వెళ్ళాం అనమాట మాకు రూట్ తెలియక ఫస్ట్ టైం వెళ్లేది కాబట్టి
ఆహా
తర్వాత నుంచి బస్ బస్ లో వెళ్ళారనమాట బస్సస్ లో వెళ్ళాము
ఆహా బస్ రూట్ తెల్సా హ ముందలేవారు నకు
లో వెళ్ళింది మేము
ఉహ
అంతేలే నాకు తెలిసి నేను రెండు సార్లే వెళ్ళ అనుకుంటా ఉ ఇది మూడోసారి వెళ్ళాలి
హనుమాన్ గుడికి మొన్న అప్పుడెప్పుడు అదే పెద్ద జయంతి చిన్న జయంతి ముందు రోజు పోయినవ్ కదా అ దగ్గరనేనా ఇక్కడ హనుమాన్ గుళ్ళు ఏం లేవా అక్క
హనుమతుడు ఉందిరే
ఎక్కడా
అది కే ఎల్ ఎం ఉంది కదా
ఆ
ఆ బ్రిడ్జ్ దగ్గర ఉంది
ఆహా నువ్వు వచ్చిన రోజు పోదాం ఒకసారి
ఆ అది అక్కడ ఉంది ఇంకొక దగ్గర కూడా ఉంది అటు సైడ్ ఆపోజిట్ లో పొడుగా అయినా ఇక్కడ హది లేకపోయినా నరసింహస్వామి ఉన్నారు కదా
ఆ
మనం వెళ్దాం నరసింహస్వామిది అదే శివయ్య టెంపుల్ ఉంది కదా
ఆ
శివయ్యసింపు వెళ్ళలేదే రూట్ లోని అక్కడ ఆయనతో పాటు ఉంటాడ అనమాట నరసింహస్వామి టెంపుల్ లోని ఆ స్వామి కూడా ఉంటారు
ఆహా అయితే నేను పోదాం అనుకున్నా ఇంకా అసలు ఇప్పుడు వరకు పోలేదు
ఆ స్వామివి
ఆహా పోదాం
ఆ వెళ్ళాం
ఉ
నేను కుదుర్పి ఎల్లుండే అడుగుతాను అమ్మని
ఆ
అమ్మనీ కుదిరితే ఎల్లుండే అడుగుతాను రాడానికి
ఉహ మళ్ళీ చేస్తావా హలో ఉ హ
ఓకే చేస్తాను బాయ్
బాయ్